హలో హలో
హలో ఎలా ఉన్నారండి బాగున్నారా.
ఆ బాగునండి మీరెలా ఉన్నారు.
బాగున్నాము టిఫిన్ అయిందా.
అయిందండి.
ఏం తిన్నారు.
గారెలు తిన్నాం.
గారెలు తిన్నార మార్నింగ్
ఆ
ఆఫ్టర్నూన్ ఎమ్ వంట
ఆఫ్టర్నూన్ చేయ్యాలండి పప్పు చేద్దాము ఈ రోజుకి స్కూల్ లేదు ఇంట్లోనే ఉన్నారు పప్పు చేద్దాం అనుకుంటున్నా
ఉగాది ఎలా జరుపుకుంటారు మీరు
ఉగాది ఉగాది పచ్చురా చేసుకుంటామండి మేము ఫస్ట్
ఆ
ము
ఇంకేమేమి పండుగలు బాగా జరుపుకుంటారు
మా అన్ని చేసుకుంటామండి ఏదైనా సంక్రాంతి దివాళి దసరా అన్ని ఏం బా అప్పలు చేస్తాము స్వీట్స్ బిర్యానీసు
మ్మ్
అన్ని చేసుకుంటాం
ఇంకేమేమి పండుగలు బాగా జరుపుకుంటారు
ఇంకా రంజాన్ బానే చేసుకుంటాం బక్రీద్ బానే చేసుకుంటాం సంక్రాంతికి ఎంజాయ్ చేస్తాం అందరం మా చుట్టాలు మేము కలుస్తాం దసరా నాకి
ము
అందరు కలుసుకుంటాం పాప పిండి వంటలు అన్నీ చేసుకుంట ఇష్టంతో పని లేదండి అన్నీ ఇష్టం
అన్ని ఇష్టమేన ఏం చేస్తుంటారు ఇంట్లో మీరు
హౌస్ వైఫ్ ని ఆ మీరేం చేస్తుంటారు
ఇంట్లోనే ఉంటానండి హౌస్ వైఫ్
ఓకే టిఫిన్ చేసారా
ఆ చేసామండి దోస తిన్నాము ఆ
కర్రీ ఏం చేస్తున్నారు మధ్యాహ్నానికి
మధ్యాహ్నానికి వచ్చి సాంబార్ కాకరకాయ దాలింపు
ఓకే ఉమ్
మీరు పాప్ప
చేస్తున్నానండి మ్మ్
గరిబ మీ మీరు జరుపుకుంటారు బాగా మీకు ఇష్టమైన పండుగలు
మాకన్ని ఇష్టమేండి రంజాన్ అయితే ఇంకా బాగా సెలబ్రేషన్ చేసుకుంటాము
ఏమేమి వంటలు ఇష్టం మీకు
నాకు బిర్యాణికి ఎక్క్ ఎక్వా చేస్తామో బిర్యాణి బిర్యానీ చేసుకుంటాం పో పండి వంటలు అరిచలు గారెలు జంతికలు ఫెస్టిల్ని బట్టి అన్ని పండుగలు పప్పాలని చేస్త ఇంత మానే ఇస్తేమే ఇష్టం లేనే దంన్ని ఏం లేదు
ఓకే అండి
మ్మ్ పిల్లలు ఏం అడిగినా అది చేసి పెడత మ్మ్ ఆ సరే అండి
మీరే కట్ చేయండి కాల్